హలో
హలో
అలో వినిపిస్తుందా
పిస్తుంది నిక్ వినిపిస్తుందా
ఆ వినిపిస్
ఓకే ఓకే ఆ ఇప్పుడు చెప్పు ఏంటది ఆ మీ అన్న గు
ఆనియన్ ని కట్ చేస్తారు ఫ్లవర్ లాగా
ఆ
దాన్ని ఒక పిండిలో యాస్తారు
హా అదా
ఆ తర్వాత ఆ పిండిలో బాగా ఆవ్
చూసా చూసా అది అవునా యూ యూట్యూబ్ లోనా ఎన్ దులోనో చూశాన్ అది
రీల్స్ లో వస్తా ఉంది
ఆ ఆ బా సన్నగా కలువ పువ్వు లాగా లోటస్ లాగా గట్ చేేత్తారు
ఆ అలా కట్ చేసి యాస్తన్నారు
ఊహూ ఓకే ఓకే పర్లేదు మీ ఊరు బాగా అప్డేట్ అయిపోతుంది ఇలాంటివన్నీ పెట్టి
ఊ ఏముంది వారం రోజలు పెడుతున్నారు తీసేస్
అంతేనా ఎందుకని ఎవరు కొనట్లేదా
ఆ క్ స్టార్టింగ్ లో కొంటున్నారు జనాభా తక్కువగా ఇంకా వ్యస్తున్నారు
అది మ్ పుత్తూరు వాళ్లు ఎవరు రారా
వాళ్ళు సాయంత్రం టైం పెడుతున్నారు
ఆ వీకెండ్ లాగానా
వీకెండ్ లాగా కాదు అన్ని రోజులు పెడుతున్నారు కానీ సాయంత్రం పెడతా
ఉహుమ్ వీకెండ్ అదేలే విక్ అని
హమ్
మాత్రమే పెడతారు అలాంటి
ఉమ్ రీల్స్ వస్తాయి వీకెండ్ చెడుంటారని స్వీట్
ఆ ము ఆ
మనం కూడా అలాంటిది ఒకటి పెట్టుకుంటే పోయింది
ఆ మన కోళం కదలే ముందు
ఆ ఓనర్ గుం గుంటూరు లో పెట్టారు విజయవాడలో పెట్టారు
ఉమ్ ఆహా తెనాల్లో పెట్టాల
తెనాల్లో ఏం ఇంకా పెట్టలా తెనాల్లో దాన్ని కాపీ చేసి వేరే వాళ్ళు పెట్టారు
ఉహుమ్ అంటే ఏం పెట్టారు ఏం అమ్ముతారు
సేమ్ అలానే వీకెండ్ డిజర్ట్స్
అమ్ అమ్ జరీఫ్ సంగతి అయితే ఇంతకీ ఏంటి మరి ఇవాళ్ళ ఎలా జరిగింది గడిచింది మీ రోజు
మామూలుగానే గడిచిపోయింది
ఆమ్ చదువుకుంటావా బుక్స్ తీసి ఏమైనా
హమ్
ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా
ఉమ్ ఇవాళ పరీక్షకి అప్లై చేయాలి
చెయ్యాలా ఇంకెప్పుడు టైం అయిపోయిందిగా
ఆహా లేదు ఇంకా ఐదు రోజులు ఉంది
ఆహ ఆ అంటే ఇప్పుడు టైం అయిపోయింది కదా అంటున్నా
ఇప్పుడు టైం అయిపోయేది ఏమని ఎంటది
అంటే అప్లై చేయడానికి ఆఫీస్ టైమింగ్స్ అయిపోతాయి కదా అంటున్నా
ఆహా లేదు మని ఇష్టాం రాత్రి ట్వల్ కైనా చేయొచ్చు హమ్
ఓకే మరి
మన దగ్గర కంప్యూటర్ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు
హమ్ ఇంకా ఏంటి మరి సంగతులు అయితే
గేమ్ ఏ లేదు
కుకింగ్
ఇవాళ కుకింగ్ ఏం చేయలేదు లేదు కోల్డ్ కాఫీ చేయాలి ఫోన్ మాట్లాడిన తర్వాత
ఆహో మాత ఎకంటే ముందు మనం చదు ఏదైనా చేసుకోవచ్చు
హ్మ్ సాయంత్రం ఈవెనింగ్ బ్రేక్ అది
అదే బ్రేక్ టైమ్
ఇవాళ ఈ ఫోన్లు మాట్లాడటం అయిపోతే రేపటి నుంచి బ్రేక్లు ఉన్నా
రేపటి నుంచి
హలో
ఓ హలో
ఆ వినిపిస్తుందా
వినిపిస్తుందా
హ్మ్ వినిపిస్తుంది
ఓకే ఓ ఒకే హ్మ్ అది మరి ఇకేంటి పండగ వస్తుంది కదా బట్టలకి వెళ్ళి వచ్చేస్తావా
లేదు మొన్న మీ ఊర్లో కొనుక్కునయే వేసుకుంటాను
ఓకే ఓకే హా మరి ఇంకా మీ ఇంట్లో వాళ్ళు అందరు కోనేసుకున్నారా
మా ఇంట్లో వాళ్ల ఏమో వాళ్ళు ఇంకా కొనుక్కోలేదు కొనుక్కుంటారు
నీకు
ఏంటిది
హలీం హలీం
చేయడమా లేదు రాదు
రాదా అదే ఇప్పుడు బాగా అమ్ముతారు కదా బయట మాల్స్ షషాపులు పెట్టి
అవును ఆ
ఇక్కడ కూడా బాలేదు
అది చాలాసేపు ఉడకబెట్టాలి చికెన్ని
ఒహో అదేలే
దేనిని
చికెన్ కాదనుకుంటా మట టన్ కదా
చీకెన్ ఇక్కడ మా ఊర్లో చి చికనే చేస్తార్
అవునా అహ మామూలుగా అసలు హలీం అంటే మటనే కద
అవును హలీం అంటే మటనే
ఊ అయిన కూడా కదా
ఊ
అది బాగుండదు కదా మటనే బావుంటుంది.
లేదు మన ప్రతి స సారీ తినేది చికెనే.
అవునా అయ అయ్య అయితే నన్ను మోసం చే సారు మీరు నేన్ మటన్ మటన్ అనుకని తినేదాన్ని
లేదు తినాలద్ధరికి చీ మాఊర్లో ఇద్దరు కేదన్నీ చికనే
అవునా మా ఊర్లో అంతా మటనే అందుకే చాలా కాస్ట్ ఉంటది ఇక్కడ
ఊ మీ ఊర్లో అంతా మటన్ దొరికిద్ది అక్కడ బస్స్టాండ్ దగ్గర
ఆ అంత మట
అక్కడంతా మరి మా ఊర్లో ఎక్కడజూసీన చికెన్ హలీమే.
ఊహు అది ఒక హలీం తినే ఇవొక ఫాలుదా రంజాన్ పండగ నెలలో ఒక్కసారయినా అంతే మా ఊర్లో మేము అంతే చేస్తాం. హఓ ఒకసారి ఒక
ముందే వచ్చేయండి.
వచ్చేస్తాం అది మాకు ఉగాది పండగ అయిపోంగానే రంజాన్ కదా ఊ
ఉగాది కాదా
కాదు రంజాన్ డేట్ మారినట్టు ఉందిగా
రంజాన్ ఫ్రైడే అంటా
హుమ్ హు ఫ్రైడేనా ఉగాది
హుమ్ ఉగాది దాని తర్వాత గదా కాదా
కాదు ముందే ఉగాది అ హుమ్
లౌ
హలో
ఆ
హో
ఉగాదికి ఉగాది పచ్చడి చేస్తరా
ఖచ్చితంగా తప్పకుండా చెయ్యాలి
ఊ
మెయిన్ అసలు పండగంటేనే ఉగాది పచ్చడి కదా ఊ ఇంకేంటి మీ పక్కింట్లో ఇంకా రాలేదా స్కూల్ నుంచి
వచ్చారు
ఊ
ఆ పాప యమ్ మో టీ వీ చూస్తంది వాడేమో మసీదుకెళ్ళాడు
ఓహో నువ్వెల్లలేదా మసీద్ కి మరి స్నానం చేసి వచ్చినట్టున్నావుగా
నేను సాయంత్రం వెళ్ళనుగా మజ్జానమే
ఆహా ఇంట్లో నమాజ్ చేసుకుంటావా
ఇంట్లో నేను చెయ్యను మధ్యాహ్నం వెళ్ళ వస్తా కాబట్టి ఇంట్లో అక్కర్లేదు
ఓకే మ్ వెరి గుడ్
ఇది మూడో ఫోన్ కాలి కదా
అనే అనుకుంటున్నాం నిన్న మనం రెండు సార్లు మాట్లాడుకోలేదా నిన్న మధ్యాహ్నం ఇంకాసారి చే ఇంకాసారి చెయంటే చెయలేదు కదా నువ్వు
హు
ఉహూ అవున హు ఇంకేంటిమరి సంగతి
ఇంకేం లేదు
అయ్య నారాయణ హు అయ్యా ఇంకేంటి చెప్పాలి మరి ఈ పూట ఏంటి స్నాక్స్ ఏంటి టీ కాఫీ
స్నాక్స్ తింటా ఏం లేదనే కోల్డ్ కాఫి తయారు చేస్తూ చేతన
కాఫీ అంటే తాగుతారు
అదే సరిపోయది అదే ఎక్కువ వస్తది
కోల్డ్ కాఫీ ఏదో చక్కగా చేస్తారా మిక్సీ ఎసి ఆ సరే సరే అయితే ఓకే బాయ్ బాయ్
బాయ్ బాయ్
ఆ బాయ్